హలో హలో గుడ్ ఈవినింగ్ మేడం ఏం చేస్తున్నారు
ఆ ఏం లేదమ్మా ఇప్పుడు పచ్చడాల్లో కొంచెం నూనె వేద్దాం అనేసి
ఓహో పచ్చడి ఇంట్లోనే ప్రిపేర్ చేస్తారా మీరు ఆ ఏమేం పచ్చడిలు చేస్తారండి మీరు
చేయడానికి అన్నీ చేస్తాను కాని మా ఇంట్లో చాలా తినరమ్మా పచ్చడి
ఓహో ఉసిరి పచ్చడి కూడా చేస్తారు కదండి కొంతమంది
ఉసిరికాయది కూడా చేస్త్ త్తాను కదా నేను అవును స్వీట్ కూడా చేస్తాను. అద్ ది ఇంకా పచ్చడి కూడా చేస్తాను కారం ది
కదా
హ్మ్ మీకోచ్
మామిడికాయ ఆ చె చేసిన మా పచ్చడి చేసినం మ్మ్ మ్ ఆమిడికాయ పచ్చడి చేసుకుట అండి
నవును మా ఇంట్లో కూడా మామిడికాయ అంటే, ఇట్లా మిర్చి పౌడర్ వేసి చేస్తాం కదా మా మమ్మీ చే సినట్టు అలా చేస్తాను. ఇంకా మా అత్తమ్మ చేసింది కూడా బాగా ఉంటదమ్మా అ అలా కూడా చేసుకుంటాను.
తే టేస్ట్ ఎక్క ఎక్కువ ఉంటది
అవును వాళ్ళ చేతి వంటే వేరు కదమ్మా, అహహ్ అయితే వాళ్ళది అంటే మా అత్తమ్మా మిర్చి పౌడర్ ఎయ్యదు అన్నట్టు
ఓహో
మా మమ్మీ ఏమో మిర్చి పౌడర్ ఎస్తేర్ మా ఆమె ఉ ట్టి మసాలలే వేస్తదమ్మా అది కూడా చాలా బాగా ఉంటది. హ్ మ్మ్ అవును మన సైడ్ ఏమో విన్లేదా
విన్లేదు అంటే మ్ కారంతోనే జేస్తారు ఈరో కోశాతం
ఉన్న ఇప్పుడు ఆ అమ్మ నా దగ్గర కారం తోటే చేస్తారు. అది కూడా పుల్లగ అయితే తర్వాత నూనె వేసి అందులో మసాలాలు వేస్తారు కదా ఆ అహ అయితే మర్ త్తమ్మ కూడా అలాగే ఫస్ట్ నేన్ అబ్బి ప్చ్ మామిడి ముక్కల్ ది చేసిది. తీస్కో తిన్ తర్వాత కడిగి ఉల్లారేస్తది
ఓహో
ఉల్లారేసిన్ తర్వాత ఒక రోజంతా మద్లం ఐదు ఆరు గంటలు ఉల్లారిన్ తర్వాత అవి దన్నో ఆ ఉప్పు అహ మ్ ఉప్పు పసుపు వేసి దాని నీళ్లు ఉంటాయి కదా పసుపూవ్ ఉప్ప ప్పు నీళ్ళు మొత్తం మెల్తాయ్ కదా ఆ ఉప్పు నీళ్ళ్ ఎల్లిన్ తర్వాత మామిడి ముక్కలంతా వాటర్ తీసేస్తది మళ్ళీ ఉల్లారేస్తది ఒక రోజంతా ఉల్లారిన్ తర్వాత మళ్ళ అందులో ఏం చేస్తదంటే ఇవి ఆ టైయ్ కదా ఆవాళ్ళ పప్పు కూడా వస్తది తొక్కులు వేయడానికి ఆ పప్పు వేస్తది ఇంకా అచార్ మసాలాలేస్ తయ్ పచ్చడ మసాలా దొరుకుతది ఆ అదే వేస్తది ఇంకా ఏంటి ధన్యాలు మళ సోపు ఆ ఇంకేముంటది అందులో మె మెంతులు అవమ్ పచ్చడి మసాలా అన్నీ చేస్ కదా తెలుసు కదా అవన్నీ ఒకసారి క వేపుకొని పౌడర్ ఏసుకోవాలి పౌడర్ చేసిన తర్వాత అది మళ్ళీ ఆ తొక్కు మామిడి ముక్కలల్లో అవి వేసి మొత్తం కలుపుకోవాలన్నట్టు
ఓహో నూనెలో అవన్నీ వేయించుకొని ఎస్
నూనెలో కాదు నూనెలో కాదు మామూలుగానే వేయించి పౌడర్ జెయాలి మిక్సర్ లో ఈ మామిడి ముక్కలు ఉంటాయి గదా అందులో ఆ పౌడర్ గుడా వెయ్యాలి ఆవళ పప్పు గుడా వేయాలి మంచిగా కల్పుకొని మళ్ళ నూనె కాగిన్ తర్వాత చల్లారిన్ తర్వాత ఆ మీ తొక్కుకు సరి పడ్డ ఆయిల్ అందులో వేస్త
ఓ
అలా వేస్కోని ఇంకా మనం ఇది వెల్లుల్లి గార్లిక్ అంటరు గదా గార్లిక్ మంచిగ తరుముకొని అవి గుడా వేసుకోని ఒక రొండు మూడు రోజులుంచి తర్వాత మ వస్తది తర్వాత తినొచ్చు అలా ఇప్పుడు మనమా ఏమంటే ఉప్పు కారంలు వేసి కలిపి పెట్టు
ఆ
హ్మ్ మనక్ తెల్షు గదా ఇంక్
అవును తెలుసు కారంలో కలిపి పెట్టుకుంటం ఉప్పు కారంలో కల్పి పెట్టుకొని తర్వాత ఒక రెండు మూడు రోజుల తర్వాత లేకపోతే వారం తర్వాత నూనెలో అవన్నీ మసాలాలేసి చేసి ఆ అలా ఇందు లేసుకుంటాం మేము గా
అవును అలాగే చేస్తా అయితే వీళ్ళు తినరు కదా బాగా సార్లైతే ఐదైదు పది పది కిలో లేసేదాన్ని పచ్చడి ఒక సంవత్సరం అంతా కానీ ఈ టు అటు ఇయడము కరాబ్ అవ్వడము ఇంకదే అయిపోతుంది ఇగ పిల్లలు గూడ తినక పోత్ అందుకని నేను ఇప్పుడు రెండు మూడు సంవత్సరాల నుండి వెయ్యట్లేదు ఇంకా
కొంచెం తక్కువ వేస్తున్నారన్నట్టు
ఆ వన్ కేజీ తీస్కస్తే ఇంకది ఏసాను ఇంక స్వీట్ కూడా చేస్తాను మామిడి పచ్చడ బెల్లం తోటి
అవునా అదేదో అంటారు కదా పన్నా
ఆహా అది గాదు ఆ ఆంపన్న వేరు అది ఎండాకాలంలో తి తాగుతరది ఇప్పు పచ్చడి ఇది తే స్వీట్ పచ్చడి
స్వీట్ పచ్చడి గుడా ఉంటదా అండి
అవునండి నేన్ జేస్తాను స్వీటు పచ్చడి మా పాపకు చాలా ఇష్టం ఆ అదేం లేదమ్మా మామూలుగా జెస్ చి బిల్లమేయ్యాలందులో ఇప్పుడు నేను జెప్పిన చూడు అదే ప్రొసీజర్ కనీ పెనం మీద వేసి
ఆ బెల్లంని మొత్తం ఉడికించి
బెల్లంగాదు ఫస్ట్ నూనె ఏసుకొని ఉప్పు కారం అట్ల అవి రాయి ఆ పోపు గింజలు ఉంటయి గదా అవి వేయాలి కడి పత్తా గూడ వేయాలి కరివేపాకు రెబ్బలు వేసి అల్లం వెల్లుల్లి తి వేసి తర్వాత మన మామిడితో గ అవి ఉంటయి గదా పచ్చడే మామిడి ముక్కలు అది అవి గూడ నూనెలో వేయాలి ఇంకా మన బెల్లం ఉంటది గదా దాన్ని తర్ము కొని మంచిగా అది గూడ వేయాలి ఎన్ అంటే క్వాంటిటీని బట్ మీరు ఒక హాఫ్ కేజీ, వన్ కేజీ వేస్తే అది గూడా అంతే వేయాలి బాగుంటదింకా మిర్చి పౌడర్ వేయాలి తప్పకుండా ఉమ్ అంటే
నం ఆ ఏమంటే మామ్ మామిడికాయంట్ త తీసుకుంటే బెల్లం అంత దీసుకోవాలి
అవును కొంచెం తక్కువ దీసుకున్నా ఏం కాదు కనీ అది కొంచెం అద్ దీ వేడికి పానకంలాగా అయిపోతది కదా బెల్లం
అవును
ఉమ్ మొత్తం కరిగి గి మంచిగా ఉప్పు పసుపు ఉప్పు ఉన్న కారం పౌడర్ వేయాలి మనం
ఆహా
పౌడ్ డర్ వేసి కలుపుకొని కొంసేపు గ్యాస్ మీద పెట్టి కొంచెం ఉడకనివ్వాలి ఆ పానకమంతా ఇదయ్యే వరకు ఆ ఉడికించిన్తర్వాత అయిన్తర్వాత పక్కన పెట్టుకొని అ అవునండి
మీరు మంచిగ ఏమంటే చే అదే చేయ అన్ టే నేను నేర్చుకోవచ్చు మీ దగ్గర నుంచి బాగా వంటకాలు
అవును నేర్చుకోవచ్చు మీక్కుడ వచ్ చ్చు మీకొచ్చిన వెరైటీస్ నాకు చెప్పండి నాకు రానివి నేను నేర్చుకుంటాను
ఏ లేదండి మీ అంత కాదు కొంచెం వరకు అంతే మీరు ఇంకా చెప్పండి బిర్యానీలెలా చేస్తరు
ఏం బిర్యానీ గావాలి మీకు
లే ఇప్పుడు దమ్ బిర్యానీ అంటరు గదా దమ్ బిర్యానీ అంటే అన్ ఏం జేయాలన్నట్టు నాకు ఇంతవరకు అర్ధం గాలే అది
బిర్యానీ అంటే ఇప్పుడు మటన్ అయినా చికెన్ అయినా మామూలుగా పచ్చిగనే కలిపుంచుకుంటాం మనం అ వన్ కల్పుకుంటాం కదా కలుపుకున్న తర్వాత్ తా అదే గంజిలో మళ్ళీ మేము రైస్ ఉడికిస్తాం గదా
అవును
టి సెవెంటీ ఫైవ్ వరకు రైస్ ను ఉడికించుకోవాలి బాగా మొత్తం గూడ ఉడకయి గదా మనకు బి బిర్యాని రైస్ ఆ రైస్ ని ఆ మ అయిపోయి నాన్ వెజ్ మనం మొత్తం మ్యాగినేట్ చేసి ఉంచుకుంటాం కదా దాని మీద వేసుకొని మామూలుగా హెయిర్ బాగా ఇ బయటికి వెళ్ళకుండా దమ్ పెట్టుకోవాల అన్నట్టు ఆ చికెన్ అయినా మటన్ అయినా దాన్ తోటి ఉడికి వంట అయిపోతుంది కదా దాన్ని దమ్ బిర్యానీ అంటారు ఉ
ఇదేమో చికెన్ ఆ చికెనాలు ఆలు కుర్మా అంటారు అది ఎలా చేస్తారండి ఏదో కూరమా కూరమా అంటుంటారు
కూర్మ అంటే ఏం లేదమ్మా అంటే దగ్గరగా మనం ఫ్రై చేసుకుంటాం కదా దాన్ని వీల్లు కూర్మ అంటారు ఇటు అలా ఆ అంటే కుర్మ ఆలు వేయ్యదు ఆలు బాగు ఉండది ఏంటంటే మనకు కర్రీ తక్కువ పడుతుది ఎక్కువ క్వాంటిటీ లో కనబడాలి అన్నట్టుగా ఆలు వేస్తారు ఆలు వేయొద్దు అంతే అమ్మ అదేదో అదే ని ఆలు ఎందుకంటే బాగా మంది ఇష్టపడ్డారు కదా ఆలుని
ఆ అవును అవును
అందుకని వేసుకున్న వాళ్ళు ఎవరికైనా ఇష్టం వస్తే వేసుకోవచ్చు
ఉ హు ఓ ఇప్పుడు మా పిన్ని చేసిందండి ఆలు చికెన్ చికెన్ ఆలు కుర్మా అని అయితే నాకు అట్లా గుర్తున్నది అన్నట్టు అదే ఆలు చికెన్ కలిపి ఏమంట అంటే ఆ పులుసు పెట్టింది అదే చికెనాలు కుర్మన్ చెప్పింది
ఆ అలా కూడా చేసుకో కొంచెం పులుసు ఉండదు ఎక్కువ బాగా అంటే ఉండదు మామూలుగా మనం రోటీ తోటి తిని మనం ఎట్లా కొంచెం చిక్కగా చేస్తాం అలాగే బాగా పులుసు పెట్టుకోవద్దు ఎందుకంటే మనం ఈ మసాలాలు ఉంటాయి కదా
అవును
ఆ ఆ మామూలుగా మళ్ళీ ఎప్పుడైన్న కాల్ చేసినప్పుడు నీకు మొత్తం డీటెయిల్స్ చెప్తాను కుర్మయ్య
ఓకే ఇంకా స్వీట్స్ గురించి చెప్పగలరా అండి
అవును స్వీట్స్ అంటే ఏం స్వీట్ కావాలి మీకు
అది ఏమంటే మీరు అది రసమలా ఇంట్లో చేస్తారా
ఆ రసమలై చేయవచ్చు అవును రసమలాయి కూడా చాలా బాగుంటదమ్మా చాలా మంది ఇష్టపడతారు రసమలాయి స్వీట్ ని అందరికి నచ్చుతది ఊ అదే అది కూడా బాగుంటుంది అది మామూలుగా మనము తీసుకుంటాం కదా పాలు మంచి చిక్కటి పాలు తీసుకోవాలి దాన్ని పగలగొట్టాలి
ఓహో
ఆ పగులేసిన తర్వాత మళ్ళీ మంచివి ఒక ఆ కాటన్ క్లాత్ లో అవంతా వేసి జాడిచ్చి టైట్ గా కట్టి పెట్టుకోవాలి మొత్తం నీళ్ళ ఉండ తదందులో ఇంకా పన్నీర్ లాగా అవ్వాలది
ఆహా
మ్మ్ మళ్ళా తర్వాత దాన్ని తీసి మంచిగా మనం పిండేలాభిసుకుతాం. మీరు ఆ సపాతి కోసమని అట్లా వేసుకొని మంచి బౌల్ లాగా వేయాలి.
నేను ఒకసారి ట్రై చేసిన కానీ మంచిగా రౌండ్ షేప్ ప్లో రాలేదండి అవి
అవునా సరేనమ్మ నీ మళ్ళీ ఎప్పుడైన్నా కాల్ చేసినప్పుడు చెప్తాలే ఓకే చాలా బాగా మాట్లాడినావు నువ్వు
ఓకే అండి మీతో మాట్లాడినందుకు నాకు చాలా వెరైటీస్ గురించి తెలుసు తునాయండి చాలా చాలా ధన్యవాదాలండి
ఓకేమ్మా బాయ్
బాయ్ అండి